ఆ ఆ ఇనపడుతోందా
అప్పుడుది ఇంకా నేను లిఫ్ట్ చేయల ఇప్పుడు వచ్చింది నాకు ఆప్షన్స్
ఇంత ముందు ఫోన్ వచ్చింది నిక్ అవునా ఇంతక ముందు ఫోన్ చేసినా కానీ నీకు ఫోన్ ఇందాక ఎత్తినావ్ యాడుండావ్ అ ఉమ్ పొద్దున్న అడిగితే వస్తా అని చెప్పినావే అవునా నా ఇ పతు మ వస ఏ మళ్ళ పోలేద సాాక ఎ ఎంతా బలిితరణ ఎడా హ రోజని బర్త్డే కదా ఏం ప్లాన్ చేసినవు సరే ఆశ ఆశా బడ్డే కాప్ప